హలో
హలో
హయ్ బ్రో
హయ్ బ్రో గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ బ్రో
ఏం చేస్తాన్నారు
ఏం లేదు బ్రో ఊరికే కూర్చున్నాం మీరు బ్రో
ఆహా నేను అంతేబ్రో ఊరికే ఉన్న
ఆహా తిన్నారా బ్రో
ఉమ్ మధ్యాహ్నం అయిపోయింది బ్రో మీరు
నేను తిన్నా బ్రో
ఓకే ఏం తిన్నారు
అదేదో పప్పు అన్నం చేసారు బ్రో అదే తిన్నా మీరు
ఉమ్ మాది అదే బ్రో
ఆహ ఏం చేస్తుంటారు బ్రో మీరు
నేను ఇంకా చదువుకుంటున్నా బ్రో మీరు
నేను ఇంకా చదువుతున్న బ్రో
అవున బ్రో
ఉ
ఎలా అందేడు నేను అంటే డిగ్రీ అయిపోయింది అన్నమాట
ఆహా
ఇంకా సో ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ కి కెళ్తాను అన్నమాట కోచింగ్ కి
అవునా
ఉ బ్యాంక్ ఎగ్జామ్స్ అవివి రాస్తు ఉంటా అన్నమాట అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నా
ఓహో అలాన్నా
ఆ మీరు బ్రో మీరేం చదువుతున్నారు
నేను ఇప్పుడు ప్రెజెంట్ ఎంబీఏ చేస్తున్నా బ్రో
ఓకే ఎలా ఉంది
ఆ అంటే అంటే బాగుంది బ్రో అంతా బానే ఉంది
ఆ
ఉ
ఇంకా
అ
ఎళ్తారా కాలేజ్కి డైలీ
ఆ లేదు బ్రో ఎప్పుడో ఒకసారి ఎళ్తుంటా అంతే
వా అంటే ఓపెన్గా
ఎసామ్స్ టా ఆ అవును ఎక్జామ్స్ ఉన్నప్పుడు ఎళ్తాను
హవును
రెగ్యలర్గా వెళ్ళను
అంటే మీకా ఆ కాలేజ్ మిస్ అవుతున్నట్టు ఏం అనిపియడం లేదా
ఇప్పుడే అంతేం లేదు బ్రో డిగ్రీ వరకే అవ్వన్నీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇం ఇవన్నీ ఓపెన్ కట్టుకొని చదుకోడలు ఎగ్జామ్స్ రాయడం అంతే మళ్ళీ కాలేజీకి వెళ్ళే అవన్నీ ఏం లేదు
అవునవులే బ్రో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఇప్పుడు ఓపెన్ గానే చేస్తుంటారు
ఆ అదే బ్రో అందరూ అట్లా చేస్తారు
ఊ ఫెస్ట్ లకి ఇట్లా కూడా వెళ్లారా మీరు అన్ని ఎగ్జామ్స్
ఆ వెళ్తాం బ్రో ఫిస్ట్ లో ఉన్నప్పుడు వెళ్తాం ఎందుకంటే డబ్బులు కట్టించు కుంటరు కదా వాళ్ళు అందరితోను
అవునవును
సో అప్పుడు వెళ్తాం
అంటే మీకు ఎలా తెలుస్తది అనమాట అంటే ఇంటిమేట్ చేస్
ఆ బ్రో ఒక గ్రూప్ క్రియేట్ చేసింటారు అనమాట ఒక బ్యాచ్ కి ఆ గ్రూప్ లో అనౌన్స్మెంట్స్ అన్ని వస్తుంటా అన్నమాట ఇట్లా కాలేజీ లో ఏం జరుగుతు ఉంది అట్ల ఏంటి
అవున
అట్లా ఇంటిమేట్ చేసినప్పుడు వెళ్తాం
ఉ అంటే మీరు దానికి వెళ్లిన వెళ్ళకపోయినా ఫీజు కట్టించుకుంటారా మీకి
ఆ అవును బ్రో
ఊ
ఎవ్రీ పర్సన్ ఫీజ్ కట్టాల్సిందే ఆ బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్ ఒక స్టూడెట్ దానికి ఫీజ్ కట్టాల్సిందే
ఏం ఏం కోర్సెస్ ఉన్నాయి బ్రో మీ కాలేజ్ లో
ఆ ఎంసిఏ ఉంది ఎంబిఏ ఉంది
అ
అవి వున్నై బ్రో
అందరికి ఒకటే నంబర్ క్యాంపస్ మొత్తం అంతా
ఆ ఒకటే బ్రో ఈ పీజీ వాటికి ఒక క్యాంపస్ ఉంది సపరేట్ గా ఇది బీటెక్ క్యాంపస్ కూడా ఒకటుంది అక్కడ
ఉహు
ఊ
ఫెస్ట్ ఎలా జరుపుతారు బ్రో అంటే బ్యాచ్ బ్యాచ్ కి సపరేట్ చేస్తారా లేదా కాలేజ్ అంతా కంబైన్ చేస్తారా
లేదు బ్రో బ్యాచ్ బ్యాచ్ కి సపరేట్ ఉంటుంది ఒక బ్యాచ్ కి ఒకసారి చేస్తారు అట్లా
అవును
ఆ ఒక డిపార్ట్మెంట్ కి ఒకసారి అట్లా ఫేస్ట్ చేస్తారా
జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తాయా బ్రో కాలేజ్కి ఇంటర్వ్యూస్ అలా కండెక్ట్ చేయడం అలాంటి
ఆ వస్తున్నాయి బ్రో బానే లాస్ట్ ఇయర్ మా సీనియర్స్ కి వచ్చాయంట వాల్ చాలా మంది బానే ప్లేస్ అయ్యారు
ఆ
ప్లేస్‌మెంట్లు వాస్తాయంట కాలేజీకి కూడా
మీకూ ఈ క్లాసెస్ ఎలా బ్రో మరి
ఎంది బ్రో
క్లాసెస్ ఎలా మీకి మరి మీరు కాలేజ్కి వెళ్ళా అంటున్నారు కదా
క్లాసెస్ అంటే ఊ యాక్చువల్ గా వాళ్ళు ఆ పిడిఎస్ పెడతారు సిలబస్
ఆ
ఆ సిలబస్ మనం చదువుకని ఎగ్జామ్స్ రాయడం అంతెవురు
మీరేమన్నా ప్రిపేర్ అవుతుంటారా
ఆ ఓన్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తాం
ఓకే ఆన్లైన్ క్లాసెస్ ఇలా ఏం కండక్ట్ చేయరా
ఆహా అలా ఎమ్ ఉండదు బ్రో
జస్ట్ వాళ్ళ సిలబస్ ఇస్తారు మనం దాన్ని చదువుకొని ఎగ్జామ్స్ రాయాలంతే
వు హు మరి మీకేం కష్టం అనిపించద బ్రో అట్లా అంటే క్లాసెస్ వినకుండా మనమే ప్రిపేర్ అయి
అంటే అంత పెద్ద కష్టమే ఉండవు బ్రో యాక్చువల్ గా డిగ్రీ లో ఉన్న టాపిక్స్ ఎక్కువ ఉంటాయి డిగ్రీలు చదువుకున్నవే ఒక ఎయిటీ టు నైన్ంటీ పర్సెంట్ వస్తుంటాయి
మ్
సో అందుకని అంత పెద్ద ఎఫెక్ట్ ఏం ఉండదు క్లాసెస్ వినకపోయినా కూడా చదువుకుని రాసేయోచ్చ ఎగ్జామ్స్
ఆహా
మీరెందుకు చెయలేబ్రో ఇట్లా పీజీ అలా
నాక్ ఇంట్రెస్ట్ అనిపిలేదు
అవునా
అంటే ఇప్పుడు ఏదో చదివితే పర్ఫెక్ట్ గా చదవాలి బ్రో
అవునవును లె బ్రో
మ్ ఇంకా అందుకు ఇంకా పీజీ చేసే బ ఏదో ఒకటే మనం ప్రిపేర్ అవుతా ఉంటే ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఏదో జాబ్ వస్తుందని ట్రై చేస్తా ఉన్నా
అంతే అంతే లె బ్రో మాకు అపుడంతా తెలియక ఈ తిక్క తిక్ పనులన్నీ చేసుకున్నాం
అట్లేం లేదు బ్రో పెళ్లి పత్రికలో ఏపియచ్చలే బ్రో పేరు పక్కన
అక్కడ ఏసి ఏం చేస్తా బ్రో దాన్ని ఎవరు చూస్తారు దాన్ని
బ్రో కొంతమంది ఉంటారనమాట ఎంత జదివితే అంత బాగా కట్నం ఇస్తారు
మ్ హు హు చదువుకున్న కూడా ఎర్నింగ్ ఉండాలి కదా బ్రో మంచిగానే ఊర్కే చదువుకోని సర్ఫికట్ ఉంటే
మీరు అన్నార గదా ఇక క్యాంప్స్ కి వస్తున్నాయి కాల్స అని ఏదో ఒకటి తెచ్చుకుంటారు కదా మీరు
అంటే అంత పెద్దగా ఏం ఉండవ్ బ్రో పెట్టిన కూడా సింపుల్ గానే ఉంటాయి లెస్ ప్యాకేజ్ తోనే ఉంటాయన్ని
స్టార్టింగ్ లో ఇంకా మామూలే బ్రో తప్పదు
మ్ మీరు చిన్నప్పటి నుంచి మీ ఊర్లోనే చదువుకున్నార బ్రో
మ్ అంటే ఇంకా ఏముంది బ్రో టెన్త్ క్లాస్ వరకు ఊర్లోనే చదువుకున్నా
జేరారు
ఏంలే బ్రో తెంత్ వరకు స్కూల్ లో మా గవర్నమెంట్ స్కూల్లో ననమాట అప్ అండ్ డౌన్ చేసేవాడ్ని అంటే ఏంటి
ఉహు ఎంత గంజు
ఇది ఇంకా ఇంటర్ హాస్టల్ అన్నమాట ఇంకా డిగ్రీ కూడా హాస్టల్ ఏ
ఊ ఇంటి దగ్గర ఉండే చదువు కొంటుంటే బానే వుంటుంది బ్రో మీరు బా అదృష్టవంతులు
ఊ
నేను సిక్స్త్ నుంచి హాస్ట లో ఉన్న బ్రో
అయ్యో
సిక్స్త్ మంచి డిగ్రీ అయిపోయవరకు హాస్టల్ లనె వున్నాను
ఊ అంటే మాకు అందుబాటులోనే ఉంది కాబట్టి స్కూల్ అంతా మంచిగా
ఉహు
అక్కడే జాయిన్ చేసరు
మా ఊర్లో స్కూల్ లేదు వేరే ఊరికి వెళ్లాాల్సి వస్తుంది అందుకే నేను చిన్నప్పటి నుంచే హాస్టల్లో చదువుకున్నాను
ఊ ఎట్లా ఉండే బ్రో చిన్నప్పుడు అంటే స్కెర్ల ఉంటున్నారు కదా అక అప్పుడు ఎలా ఉండేది అక్కడ వాతావరణం అంత
అంటే చిన్నప్పుడు అంతా బానే ఉండేది ఇప్పుడు ఎప్పుడేప్పుడు ఇంటికొద్దామో అనేది ఉంటుండే
ఆహ
చాలా కష్టం బ్రో అల ఉండడం హస్టల్ లో చిన్నప్పటి నుంచి
అవునవును బ్రో నిజనే
ఎప్పుడెప్పుడు వస్తారా ఏమేం చేస్తారా హాస్టల్ కి అమ్మ నాన్న వచ్చినపుడు ఏం తెస్తరా అని ఎదురు చూసేవాళ్లం
అవును బ్రో మాకు ఇంటర్ లో ఉన్నప్పుడు కూడా అట్లే అనిపించింది అనమాట అంటే ఇంతకు ముందు ఎప్పుడో వెళ్ళిండడు అలా గదా హాస్టల్లో
అవునవునా
ఊ ఎవరైనా పేరెంట్స్ వస్తే వస్తారేమో అట్లా మన వాళ్ళు వస్తారనా మాదే చాలా దూరం
ఆ అవునవును
ఆ ఆ అట్లే గడిచు పోయింది బ్రో ఏమంటే బానే గడిచిపోయింది అనమాట మంచి ఫ్రెండ్స్ తోడయితే అట్లా గడిచిపోతది ఊ అగొ లా
ఊ ఇంకా ఏం బ్రో మీ ఫ్రెండ్స్ ఏమన్న మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా బ్రో మీతో పాటు
బ్రో
మీ ఫ్రెండ్స్ కూడా మీ దగ్గరే కోచింగ్ వెళ్తున్నార బ్రో
మా ఫ్రెండ్స్ ఎవరు లే బ్రో నేనొక్కడినే అనమాట ఒకోరొక పాత్ చూస్ చేసుకున్నారనమాట కొంతమంది జాబులు చేస్తున్నారు కొంతమంది సర్చింగ్ లో ఉన్నారు ఇంకా ఇంకా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కొంతమంది వ్యవసాయం పెట్టారు కొంతమంది ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడం అతా అలా అలా చేస్తున్నారు
అవునా
ఊ ప్రస్తుతానికి నేనే ఖాళీ ఉన్నా అనమాట
ప్రిపేర్ అవుతున్నారు అంటున్నారు మీరు ఎగ్సామ్స్ కి
ఆ అదే బ్రో అవుతూ ఉన్నాం
ఊ
ఇదో ఒకటి తెచ్చుకోవాలి కదా బ్రో లేకపోతే ఈ సమాజంలో బ్రతకలేం ప్రతి రోజూ ఏ ఇంట్లో వాళ్ళతో డబ్బులు అడగాలంటే కష్టం కదా
అవునవును లే వీరు మనకంటే జాబ్ సంపాదన ఉంటే బావుంటుం
హుమ్ మన లైఫ్ మనం నచ్చినట్టు లీడ్ చేసుకుంటా పోవచ్చు
ఊ
ఊహూ అంతే బ్రో
ఓకే ఓకే బ్రో
బాయ్ బ్రో
ఎస్ బ్రాయ్ బ్రో సీ యూ